హాయ్ చెప్పండి ఏం లేదండి కాళీగా కూర్చున్న మీరేం చేస్తున్నారు
మేము కూడా ఏం లేదండి ఖాళీగా కూర్చు తిన్నవ్ ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఇంక మాకు డిన్నర్ టైం కాలేదు తినాలి.
ఆ వంట ప్రిపేర్ వసుకున్నార
చేసుకున్నామండి మా మమ్మీ గారు చేసారు.
ఆ ఓకే ఓకే కాల్ వచ్చింది మద్యల వేరే
ఒకే ఒకే
అ
ఏం చేసుకున్నారు మరి ఈ రోజు స్పెషల్ ట్వంటీ ఫస్ట్ రోజాకి.
ట్వంటీ ఫస్ట్ రోజా స్పెషల్ గంజి
ఊ
గంజి జేసనము మీరేం చేసా గంజి అంటే మామూలుగా ఇప్పుడు అది ఒక బవుల్ తీసుకొని బౌల్లో ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒ టూ ఆర్ త్రీ తీసుకొని చిన్న చిన్నవి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ జేస్ పక్కకు బెటకోవాలి ఆ నెక్స్ట్ కొత్తుమీరా పుదీనా ఇవి కూడా మం మస్ నీట్ గా వాటర్ లో కడిగేసి
ఊ
గా కట్ చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టాలి పక్కన పెట్టుకొని అందులో కావాల్సి నై జీరా దాల్చిన్ చెక్క లవంగా సాజేరా అయ్యో మస్ వా ఐటమ్స్ అన్ని తీసేసి ఒక బౌల్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి
ఆ
ఇవన్నీ రెడి గా పెట్కోని ఫస్ట్ గ్యాస్ స్టవ్ అన్ చేసుకొని చిన్న బౌల్ తీసుకోవాలి
ఉమ్
చిన్న బౌల్ తీసుకొని దాని మీద పెట్టేసి ఆయిల్ కానీ లేదా గీ కానీ ఒక టూ ఆ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మన ఇష్టం ఆయిల్ అయినా ఆయిల్ వేసు కోవచ్చు టె గి ఐనా ఏసు కొచ్చు తర్వాత అ అది కొంచెం కొంచెం హీట్ అయిన తర్వాత ఆ ఆనియన్స్ వేసుకోవాలి
ఊ
న్న తర్వాత అందులో అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మరి బ్రౌన్ కాదు లైట్ గోల్డెన్ కలర్
ఉమ్
పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం మాములు ఫ్రై అవ్వాలి ఫ్రై సారి సారి ఫస్ట్ ఆనియన్స్ కాదు ఇవి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా
ఆ
మసాలా ఐటమ్ చేసుకోవాలి దాల్చిన చెక్క షాజీరా జీర ఇవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని కొం చెం అవి కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి కర్రీ లీవ్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉమ్ దాన్ని కాసేపు కొంచెం సిమ్ లో పెట్టి కొంచెం మరిగించుకొని ఏదే ఓ మన సూజీ సూజీ రవ్వ ఉంటది కదా అది టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి
ఓకే
కొని దాన్ని కూడా కొంచం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటది నార్మల్ గా వాటర్ వేసిన తర్వాత వేసుకు కొచ్చు కానీ ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే బాగుంటుది అదే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఎంతమంది స్పెషల్ ాలని బట్టి ఎంతమందినో చూసుకొని త్రీ ఆర్ ఫోర్ చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత తర్వాత వాటర్ అనేవి కొంచెం మరగాలి మరిగిన తర్వాత అందులో సాల్ట్ ఎసుకోవాలి మనం ఎంత డెమో దానికి తగ్గట్టు పేస్టుకు దగ్గట్టు సాల్ట్ ఎస్కొని పక్కన తీస్కొని చల్లారాక ముందే అందులో మనకు ఇష్టమైన బొంది అయిన కారా అయిన ఏదైనా సమ్థింగ్ అందులో ఎస్కొని సర్వ్ చేసుకొని తినేయడమే
కే బాగుంటది బాగుంటద అలా అయితే
క్యారెట్ ఎసుకోవచ్చు అందులో ఆలూ ఏదైనా చిన్నది మనం తినాలి టమాటో అది కూడా ఇస్త
ే సింపుల్ ఫుడ్డిగా ఈజీ గా లైక్ చేసినావు
ఆ డైజెషన్ అవుతది మనం ఇ ఇప్పుడు సీజన్లో మనం మసాలా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆ అదేదిస్ కుంటే కొంచెం
బెటర్ ఈజీ సింపుల్ డైజెషన్ అయి ఉ ఉ మంచిగైతుండే
అవును మీరేం చేశారు స్పెషల్ మరి
అ మహబ్బత్ క షర్బత్ చేసాం
సరే
మొహబ్బత్ క షర్బత్ అండి ఇది నార్మల్ గా వాటర్ మిలాన్ తో చేస్తారు
ఆ ఎలా చేస్తరు వాటర్ మిలాన్ తొ
ఫస్ట్ కూల్డ్ ఆ
ఆ
మెల్కుంటదిగా మిల్క్ ప్యాకెట్స్ ని కూల్గా అలానే వేసుకోవాలి వేసుకొని అందులో సబ్జా సీడ్స్ షుగర్
షుగర్ యాడ్ చేసుకోవాలని గో
అ..... రూఅఫ్జా అ బాటిల్ ఉంటుంది మన మార్కెట్
అవునా... ఆ
అదీ సబ్జా సీడ్స్
సబ్జా సీడ్సా
ఉ షుగరు
ఆ
ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మి చేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఉంగడ అది ఏసుకోవాలి ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకొని అది కూడా మంచిగా మెల్ట్ అయ్యాక వాటర్ మిలన్ వేసుకోవాలి వాటర్ మిలన్ తీసేస్ వేసుకోవాలి పీసేస్ కట్ చేసుకొని పీసెస్ ఏసుకోవాలి
ఆ
పీసెస్ వేసుకొని మంచిగా కలిపేసుకోని కూలింగ్ పెట్టుకొని ఆహా అది పీసెస్ అలానే పెట్టాలి ఇహ దాన్ని స్టవ్ మీద పని చేసే పని ఏమి ఉండదు దానికి
ఆ... హ
అది కూల్డ్రింక్కి
కూల్ డ్రింక ఓకే ఓకే ఓకే మహబత్ శర్బత్ ఆ
రి బా అది వాటర్మెలోయిన్ పీసిస్ అట్లనే వేసుకోవాలి ఇక
అవి మరి శర్బ దిలాగా ఎట్లా తీసుకుంటారు
ఇప్పుడు అదే కదా ఇప్పుడు మనం ఎలాగో మిల్క్ వేస్తాం మిల్క్ చ సబ్జా సీడ్సా ఐస్ క్యూబ్స్
ఐస్ క్యూబ్స్ మంచి కలుపుకొని షుగర్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడదా ఎలాగో ఇది విడేగా
అవునవును
దానిర్బ షర్బత్ అంటే ఓన్లీ నిమ్మకాయ వేస్తేనే షర్బత్ అన్నారు ఇప్పుడు మొహరంకి కూడా మనం షర్బత్ చేస్తాం కదా
అవును
ఉ షర్బత్స్ లో టైప్స్ ఉంటాయి మనకి పాల శర్బత్ అంటారు మొహబ అబాషహబాద్ అంటారు చాలా ఉంటాయి
అవును
ఉ సేమ్ ఇది కూడా అ అలా సే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుని తాగ చేేసుకుంటే అది చాలా కూల్ గా ఉంటుంది ఇగ
ఉ అవులే కొంచం ఎండాకాలం కదా సెట్
అది కూడా ఇస్ ఈజీ డైజెషన్ అయిద్ది
అవును ఈజీ డై్సేషన్ అయి
ఆ ఎక్కువ స్వీట్ ఉండదు ఎక్కువ చేదు ఉండదు బానే ఉంటుంది ఇగ
ఆ
హు అది చేసాము లైట్ గ పకోడీస్
అది ఎట్లా ఏసిరు
పకోడీ తింటే నర్మల్ మన అనియన్ పకోడీస్ ఉంటాయిగా
ఉ ఉ
ఆ నేను చ సన్నగా తరుగుకొని అందులో కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లి పేస్ట్, కొత్తిమీర, కొంచెం లైట్గా పుదీనా, ఉప్పు ఇవన్నీ బాగా వేసి మంచిగా కొంచెం శనగపకు కూడా వేసుకోచ్చి చేసుకుంటే సార్ మన టేస్ట్ మంచిగా వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని అ డీఫ్రై చేసుకోవడమే ఉ ఇలా చేస్తారు అంట ఇక అంతే అన్న మమ్మీ కుకింగ్ చేసింది అన్నం మమ్మీ కుకింగ్ చేసింది అన్నం తయీ గోంగుర పచ్చడి దోండకాయ ఫ్రై
ఫ్రేయ్ గోంగూర పచ్చడి కదా
న్నం పెరుగు ఇత్తర్రు ఇంగ బనానాస్ గ్రాప్స్ కాజ్జురా మొహబ్బత్ కషరాబత్ క పకొడి సరిపోయింది
ఆ ఇఫత్తర్ కు అయిపోయింది అది మంచి ఆ
చ్చుతరావి ఇంకా
తరాబి లేదుగా బై ఇప్పటి నుండి
తరాబి ఉంటుంది అక్క మనకు జాగారం వరకు ఉంటుంది కాకపోతే మన దగ్గర ఏంది అంటే హాఫీస్ తొందరకి వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా కంప్లైంట్ చేశారు
అవునా ఏమో మరి లేదు అనుకోని
చ్చు మనం తరువ్ తరావి ఉంటది జ జా జాగారం వారు పెద్ద జాగారం ఉంటుందిగా పెద్ద జ గరం వరకు తరాబి ఉంటుంది
ఇప్పుడు జాగారలు స్టార్ట్ అయినాయి కదా నిన్నటి నుండి ఆ
గరం
అదే ట్వంటి సెవెన్ కా ట్ట్వేంటి నైన్ కా
సిక్స్టీన్త్ కంటున్నారుగా
అహ ట్వటి సెవెత్ డేట్ నా టోంటి నైత్ డే నా
ట్వంటీ సెవెంత్ డే చేస్తారు ట్వంటీెవెంత్ ట్వంటీ ఫిఫ్త్కొ చేస్తారు
అదే అడుగుతున్నా ఎప్పుడు చేస్
తికి అనుకుంటా
సహరి చేసినవా పాపం హ
ఎవరు హు మ్ హు అలా చేయొచ్చు మనం ఇప్పుడు మనకేఏంటిదంటే సా నం వెళ్ళిపోవాలి కాబట్టి బీహార్ కి తొందరగా కంప్లీట్ చేసారు ఉమ్ నేన్ చెపెద్ హుసెన్
హు చె నాకు నవ్విస్థండు
ఆయనా టెన్ మినిట్స్ అయిపొఇంది ఇగ బాయ్
ఆ ఉమ్